హలో
హలో చెప్పండి
నమస్కారమండి
నమస్కారం అండి బాగున్నామండి మీరేలా ఉన్నారు
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే ఉన్నాం అలా
అవునా ఏం తిన్నారండి మార్నింగు
మేమ అండి ఉగ్గాని అని తిన్నామండి
అవునా స్ప్రింగ్
మీరు అండి
మేమా ఈరోజు ఇడ్లీ చట్నీ సాంబార్ తిన్నామండి
చాలా వెరై
అవునండి కొంచెం హెల్తీగా ఈరోజు హెల్తీగా తిన్నామండి మేము
అవునండి హెల్తీ గా ఉండాలి కాబట్టి
అవునండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చాలా అంటే బాలేదు క కదండి అందుకని కొంచెం హెల్దీగా తిందాం అన్నట్టు రోజు హెల్దీగానే తింటున్నామండీ మేము ఆ
మీరున్నీ ఆర్గానిక్ కే తింటారా అండి
అవునండి ఆర్గానిక్గానే తింటాము అంటే పండించినకు అంటే ఇంటి దగ్గర మా తోట్లో పండించుకున్న కూరగాయలు మందులు ఎక్కువ కొట్టకుండా ఎరువులతో పండించుకున్న కూరగాయలతోనే చేసుకొని తి విటామండి
మీకు మీకు అలా దొరకడం మీ అదృష్టం అండి
అవునండి అదృష్టమే అది మాత్రం చాలా నిజమేనండి ఆ మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టామ అండి అంటే జంక్ ఫుడ్ ఇష్టమా ఆ హోమ్ ఫుడ్ ఇష్టమా ఎలాంటి ఫుడ్ అంటే మీరు ఎక్కువగా ఇష్టపడతారు
నాకు అన్ని ఇష్టం అండి అది ఇది ఆనీ ఎమీ ఉండదండి తినమే అండి
అవునా అండి అంటే కొంచెము అంటే ఒక స్టెప్ అన్న లైక్ ఎక్కువ ఉంటుంది కదా అండి అంటే హోమ్ ఫుడ్ అని బయట ఫుడ్ అని బేకరీ ఫుడ్ అని జంక్ ఫుడ్ అని ఇలా ఉ ఉంటాయి కదండి దాంట్లో ఏదంటే ఎక్కువ ఇష్టపడతారు
ఇంట్లో ఫుడ్డే అండి ఇంట్లో నాన్ వెజ్ అంటే ఇష్టం అండి మీకు కు అండి
మీరు అంటే నాన్ వెజ్ లెవర్ అన్నమాట
అవునండి
అంటే చికెన్ తింటారా బాగా మటన్ తింటారా లేదా సీ ఫుడ్ తింటారా ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం అండి మీరు మీకు ఓన్లీ చికెన్
ఓన్లీ చికెన్ అంతే
బిర్యానీ అంటే ఇష్టమా అండి
ఆ బిర్యానీ అంతా నాన్ వెజే కదండి అంటే ఇష్టం
అంటే బిర్యా చికెన్ కర్రీనా లేదంటే చికెన్ కబాబా చికెన్ ఉమ్ అదే
లాలిపాప్ అలాంటివన్నీ ఇష్టమే అండి కానీ కొంచెం బిర్యానీ అంటేనే ఎక్కువ
అవునా అంటే చికెన్ తో చేసిన ఏ ఐటం అయినా ఇష్టంగా తింటారన్నమాట అయితే
ఆ అవునండి
అంటే మటన్ నాకి నాన్ వెెజ్ తింటాను గానీ నాన్ వెజ్ తో పోలిస్తే వెజ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అండి
వెజిటేరియన్ అండి మీరు
వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ కాదు నాన్ వెజ్ తింటాను
ఉహు ఒకే
ఉమ్ ఇంకా ఇంకా మీరు వెజ్ లో అంటే వెజ్ లో ఎక్కువగా ఏం తింటారండి అంటే ఇ ఇష్టంగా
వెజ్ లో మాకు ఎక్కువ పప్పు అండి
పప్పు చేస్తారండి
ఆ పప్పు దాల్
ఆ అవునండి అంతేనండి పప్పు మేము పప్పు రసము ఆలుఫ్రై లెమన్ రైస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి ఏంటండి
లెమన్ రైస్ చాలా బావుంటాదండి
అవునండి లెమన్ రైస్ చానా బాగుంటది మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారండి లెమన్ రైస్ దాంట్లోకి కాంబినేషన్ ఆలుఫ్రై అయితే బాగుంటదండి
ఆలు ఫ్రై బాగుంటదండి పప్పు కూడా బాగుంటదండి
అవునండి పప్పు కూడా బాగుంటది
దాంట్లోకి బజ్జి కూడా బాగుంటదని మా నానమ్మ గారు చెప్తున్నారండి
ఎవరండి
నానమ్మ గారు దాంట్లో బజ్జీ కూడా బాగుంటందని చెప్తున్నారు
అవునండి మీ నానమ్మ గారు దాంట్లోకి అంటే మిరపకాయ బజ్జీనే కదండి
ఆ మిరపకాయ బజ్జినే అండి
ఆ అవునండి కరెక్టే మీ నానమ్మ గారు బాగా చెప్పారు బాగుంటది కాంబినేషన్ మంచిగా అవునా మీ నానమ్మ నా నానమ్మ గారు ఏది బాగా చేస్తారంటడి వెజ్ వెజ్ చేస్తారా నాన్ వెజ్ చేస్తారా
మా నానమ్మ గారు నాన్ వెజ్ చాలా బాగా చేస్తారండి కానీ నాన్ వెజ్ తినారండి ఆ
అవునా అండి అసలు ఏమి తినారా
అసలు తినరండి పూటకు ఒకసారి తిండం అలవాటు చేసేసుకున్నారు
అంటే అలా చేయడం చాలా తప్పు కదండి అంటే ఆరోగ్యం పాడవుతాది
అవునండి కానీ ఎవరు చెప్పినా విందండి
అలా తినడము అంటే హెల్త్ కి అంత మంచిది కాదు కదండి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంటే మూడు పూటల మంచి ఆహారం తీసుకోకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తు చొంది కదా
అవునండి ఇంకా చాలా చెప్తున్నామండి ఇంకా చాలా ఆ ఆ
వినట్లేదా అండి ఆ అంటే ఫ్రూట్స్ బాగా తినాలి ఆకుకూరలు తినాలి వెజిటేబుల్స్ తినాలి ఇప్పుడు మీ మీ నానమ్మ గారు అంటే కొంచెం వయసయి ఉంటుంది అలాంటప్పుడు స్ట్రెంగ్త్ కావాలి ఆ అంటే ఫుట్ తీసుకోవాలి మూడు పూటల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే కదండి ఇంకా కొన్ని రోజులు హెల్తీగా ఉంటారు లేదంటే ఆ హాస్పిటల్ చుట్టూ తి గాల్సి వస్తది ఊమ్ మందులు ఎక్కువగా వాడాల్సి వస్తది
మా నానమ్మ గారికి హాస్పిటల్ అంటే చాలా ఇష్టం అండి
ఎందుకండి ఎవరైనా గానీ హాస్పిటల్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా
ఎందుకంటే మా నానమ్మ గారికి అలవాటండి ఒక సంవత్సరానికి ఒక ముప్పై సార్లు అయినా పోయే వస్తాది
ఆ మీ నానమ్మ గారికి ఎందుకు అంతగా వెళ్తున్నారు అంటే సరైన ఆ ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆ సరైన ఆహారం తీసుకో కోకపోవడం వల్లనే అలా వెళ్లాల్సి వస్తుందండి అలా కాకుండా మంచి ఆహ రాం ఇంట్లోనే తీసుకున్నారనుకోండి అలా హాస్ప టల్కి పెట్టాల్సిన అవసరం ఉండదు వెళ్ళాల
కానీ ఒక్కరి మాట అయితే వింటదండి వాళ్ళ కూతురి మాట అయితే వింటది
వాళ్ళ కూతురు ఎన్నిసార్లుని చెప్తదండి అంటే వాళ్ళకై వాళ్ళకి తెలియాలి కదండి ఒకరు ఎన్ని ఎన్ని రోజులని చెప్తారు ఎన్ని సార్లు అని చెప్తారండి మన ఆరోగ్య మన చేతుల్లోనే ఉంది కదండి ఆ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అలాంటి అప్పుడు మనమే మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని మంచిగా తినాలి గాని ఒకరు ఏదో చెప్తారు విందాము తిందాము అని అలా
చాలా మొహమాటం అండి తినాలని చాలా ఉంటది కానీ చెప్తే ఎవరైనా ఏమని అనుకుంటారు అన్నట్టు ఉన్నారండి ఈ లోకం కూడా ఎలాందే
ఆ అలా ఉంటే కష్టం కదండి ఎందుకంటే ఆ మనం చిన్న మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నానమ్మ గారు అంటున్నారు చాలా కష్టపడే పెంచింటారు అలాంటి అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలతో చెప్పడానికి కూడా మొహమాట పడితే ఆ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా అండి ఉమ్ చాలా ముఖ్యమండి చాలా ముఖ్యం అది కాక ఇప్పుడు బయట తిండి తినడం వల్ల అంటే జంక్ ఫుడ్ తినడం ఆ కల్తీ ఆయిల్ స్ అంటే వేపిన వేయించిన దాంట్లోనే ప్రతిసారి వేయించడము అలా చేయడం వల్ల చానా సమస్యలు వస్తున్నాయి అమ్మాయిలకయితే మరీను ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారండి అమ్మాయిలు
అ మీరెలా అండి అన్నీ మీకు ఊర్లోనే దొరికేస్తాయా
లేదండి మేము పక్క ఉరికెళ్లి తెచ్చుకుంటామండి మా ఊర్లో ఏమి దొరకవు అంటే పక్కుూరి వెళ్ళి తెచ్చుకుంటామండి ఏం కావాలన్నా కూడా మా ఊర్లో ఏ చిన్న వస్తువు కావాలన్నా చిన్నదండి మా ఊరు ఏమి దొరకదు అంటే పక్కురికెళ్లి మాకు కావల్సిన సరుకులు గాని కూరగాయలు గాని పళ్ళు గాని ఏవైనా వేరే ఊరికి పోయి తెచ్చుకోవాల్సిందేనండి
ఆ అయినా ఊరు చాలా బాగుంటాదండి
అవునండి అంటే మా ఊరు చిన్నదైనా కూడా అంటే ఐకమత్యం బాగుంది చల్లటి వాతావరణం పచ్చటి పొలాలు మంచి గాలి ఆ అంటే చిన్న ఊ చెప్పడానికే చిన్న ఊరు గాని ఏదైనా అ ఫంక్షన్ జరపాలన్నా ఆకేషన్ చేయాలన్నా అంటే ఏదన్నా సంబరం చేయాలన్నా కూడా అంతా కలిసి ఊరంతా కలిసి చేసు
అ
ఉ అట్లుంటదండి మా ఊర్లోనూ అయినా పల్లెలు చాలా మంచిగా పల్లెల్లో ఉండడం చాలా అదృష్టమేనండి ఎందుకంటే ఇలాంటి గాలి పట్టణాల్లో దొరకదు కదండి
అవునండి ఇప్పుడు అందరు కూడా పల్లికి రావడానికే ఇష్టపడు తున్నారు కూడా లేండి
ఇష్టపడడం చాలా తక్కువ తక్కువే ఎందుకంటే పట్టణాల్లో అలవాటు పడిన జీవితాలు కదా అండి అక్కడ అలవాటు పడి పడిన వాళ్ళు పల్లెల్లో అలవాటు పడాలంటే ఆ ఇబ్బంది పడతారండి అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్కడ పట్టణాల్లోయితే అయితే ఇంట్లోనే ఉంటారు ఏసీలు కిందే ఉంటారు ఈ వాతావరణానికి అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుందండి
చల్ల గాలి కూర్చోడానికి ఎక్కడైనా ఇలాంటివన్నీ సిటీలో ఉండవ్ కదండి
బంధించి ఒకచ్చే చోట ఉండాల్సి వస్తాంది
ఆ ఊరికి దగ్గర్లు పొ పచ్చటి పొలాలు ఉంటాయి చల్లటి వాతావరణము మన కంటికి కూడా మంచిది కదండి ఆకు అంటే గ్రీన్ కలర్ చూడడం కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఆ చల్లటి గాలికి ఆ పచ్చటి పొలాల్లోకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత మన కళ్ళు స్ట్రెస్ నుచి య్య స్ట్రెస్ అంతా వెళి పోతుంది
అవునండి
ఏంటండి
మీరే చెప్పాలండి ఎలా ఉంటందో ఊరు గురించి మీరు బాగా బాగా దగ్గర నుంచి చూస్తారు మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసే వాళ్ళం అండి అలా
అవు అవునా అండి అంటే పల్లెలు చాలా బాగుంటాయింటి పల్లెల్లో ఇంటి పక్కన అంటే ప్రేమలు ఆప్యాయతలు అలాగే ఉంటాయి వాళ్ళు చూపించే అభిమానము అలా ఉంటుంది మన చీరుగు పొరుగు వాళ్ళు అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్ అం టు అందరూ కలిసి ఒకే చోట చేసుకొని అంటే పూజలు కానీ వ్రతాలు కానీ అ నీ ఒకే చోట చేసుకుని ఆ అంటే ఐకమత్యంతో ఉంటామండి ఊరు పల్లెల్లో
కానీ కొంచెం సిటీ లైఫ్ కూడా బాగుంటదండి ఎందుకంటే
సిటీ లైఫ్ బాగుంటుంది ఎందుకంటే అంటే బిజీ లైఫ్ కదండి సిటీల్లో
అయినా అన్ని దొరికేస్తాయి. ఆ మనం ప్రశాంతంగా ఒక్కచోటే ఉండొచ్చు ఎవర్ తో సంబంధం లేకుండా ఉండొచ్చు కానీ ఎవ్ అ అందరు ఉన్నా కానీ ఎవరు లేనట్టు ఉండాలి.
ఆ అది కరెక్టేనండి మీరు చానా కరెక్ట్ గా చెప్పారు అందరూ ఉంటారు. కానీ ఎవరూ లేనట్టు బతకాలి అవునండి మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్య వాదములండి.
మీ కూడా ధన్యవాదములండి మీ సమయం కేటాయించి నా కోసం
స్పెండ్ చేసినందుకు
ధన్యవాదములండి.